హలో
హలో
వినిపిస్తాందా అందుక కట్ అయ్యంది కానీ కన్సిడర్ అవ్వలేదు
ఆ
మ్
ఏమన్నా టచ్ అయ్యంది
ఆ ఏం తిన్నా అన్నారు పొద్దున మర్చిపోయినా
నూ
దోశ తిన్నారా బావున్నిందా దోస
పర్లేదు అంతే మన ఇంట్లో ఉన్నట్లే ఉండవు కద
మ్
వాళ్ళు ఏవో చేస్తారు మనమేవో తీ
ఆ అవును
ఉమ్ అ
ఈరోజు కాాలేజ్ కు పోలేదా మీరు
ఆహా లేదు ఏదో సెలవిచ్చారు
ఎందుకు సెలవిచ్చినారు
ఏమో తెలిదె నాకు కూడా వాళ్ళు ఇచ్చారూ తీసుకుంటాం అంతె
మ్ మాక్కూడా ఈరోజు సెలవు
మనకు కావాల్సింది సెలవు వాళ్ళు ఎందుకు ఇచ్చినా మనం తీసుకుంటాం మ్ అవు
సెలవిస్తే చాలు ఇంకా ఆ వేరే అయిపో వచ్చినాడు అయిపోయి చెప్తా అన్నాడు
ఉ
అయిదు పని తీసుకుంటా అన్నాడు
ఇంకా లాస్ట్ అంత ఇయిపోయెంత వరకు వాళ్ళేనా
ఏమి
అంతా అయిపోయే వరకు ఇంక వాళ్ళేనా
ఏమో తెలిదే అంత నమ్మకంగా ఏం చెప్పలే ఆయన ఉంటాను అని చెప్పేసి
మ్ మాకు మొన్న మధ్యాహ్నం రాలేదు ఎవరు
ఒహొమరి ఎట్లా
ఎవరు రాలేదు ఇంక మేము కొద్దిసేపు ఉన్నాము ఇంక మళ్ళీ వెళ్ళి అడిగితే వెళ్ళిపోండి అని చెప్ ప్పారు ఇంకొచ్చేసాం
ఓ నా
పొద్దునే వెళ్తా ఉంటే వేరేపాప అడిగింది ఎందుకు వెళ్ళిపోత్ తున్నారు అంటే ఏం లేదు తినడానికి వెళ్ళాలి కదా అన్నారు
ఆహా
వాళ్ళు రోజు బ్యాగ్ క్లాస్ లోనే పెట్టేసి వెళ్తారు ఆ రోజు అయన తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాడు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారండి అంటే నవ్వుతా తినడానికి వెళ్ళాలి కదా ముందే చెప్తే ఎవరు రారు అనేసి ఏమో మరి
ఊ అందుకే అంటారేమో మేబి
హ్మ్మ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు మేము తీసుకుంటాము అనేసి
ఉమ్ మరి వాళ్ళు తీసుకోలేద
ఇంక అందరు వెళ్ళిపోతాండారు అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంకొద్దిసేపుంటే ఇంకా వచ్చేసాం
ఓ హు హు
ఇంకెవరినైనా మారుస్తారో ఏమో సచ్చు
ఉమ్ మార్చచ్చు
ఉహూ
మార్స్తే బాగుంటది
ఉమ్ ఇంకా అందరినీ తి తిప్పుతా ఉన్నారు అటు ఇటు అక్కడ నుంచి ఇక్కడికి వస్త ఒకసారి ఒక వారం అయిపోయింది అయినా కూడా ఇంకా అట్లే చేస్తాను
హ్మ్మ్ వాళ్ళంతే మారరు
హ
ఉమ్
ఇంకేమే ఏమైనా సినిమాలు చూసినారా మీరు
లేదు నేను ఎం చూడను
చూడను
హు మీరు చూసారా
నేను సినిమాలు చూడలేదు కానీ యూట్యూబ్ లో
హుమ్
సీరీస్ చూస్తా ఉన్నా
తెలుగు వా
ఆ తెదకు
హ్మ్మ్ ఏమొచ్చాయి కొత్తగా
కొత్తగా అదేదో వచ్చిందే పేరు మతికి రావట్లేదు
నేను చూస్తా ఇపొద్దు
హ్మ్మ్ పర్లే బానే ఉంటయి
ఉహూ
ఉమ్
కొంతమంది బాగా వేస్తారు కొన్ని మరీ సోది లాగా అనిపిస్తారు
ఆ అవి ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కావు అసలు
హ్మ్మ్
వాన పడిందా మీకు
ఆ నిన్న రాత్రి పడింది ఇప్పుడు ఏం లేదు
హ్మ్మ్ మాకు కూడా నిన్న రాత్రి చాన గట్టిగా పడింది వాన గాలి చానా వీసింది
ఉమ్ గాలి ఏమో తెలియదు కాని నేను లోపల ఉండేవి అదంతా చెప్తే తినేటప్పుడు బయటికి వస్త అంటే అప్పుడు పెద్దగా పడతామని
ఆహా మాకు బయట పెట్టిన చెత్త బుట్టలు ఉంటాయి కదా అవన్నీ ఎగిరిపోతా ఉన్నాయి
ఆ
ఆ
అ
నీన్న మేం
వ
కాలేజీలో ఉన్నప్పుడు కూడా పడింది వాన అప్పుడు చానా పెద్ద పెద్ద చిరుకులు పన్నాయి
కొద్దిసేపు ఎండు ఉంటాది మళ్ళీ పడతది
హ అసలు మా కాలేజీలో అసలు మామిడి చెట్లు ఉన్నాయా దానికి ఎంత పెద్ద పెద్ద కాయలు ఉన్నాయో అసలు
ఉ కోసుకోరా మీరు
కోసుకోవాలంటే వాళ్ళు చుట్టూత అది వంతేన్లాగా కట్టేసింటారే
ఉ అన్నీ వాళ్ళే అమ్ముకుంటారే
వాళ్ళు అమ్ముకుంటారు ఊరికవి పాడైపోతంటాయి కింద పడి
ఎందుకు పాడు వతాయి ఏం వదిలేదు కదా డబ్బులు కమ్మేసుకుంటారు
ఏమో గాలికి పడిపోయి అట్లే వదిలేస్తారు కొన్ని కొన్ని సార్లు
ఉ
నెక్ట్ అట్లా పోతా వృదా అయితా ఉంటాయి
ఆహ
కాని మమ్మల్ని మాత్రం కోసుకోమని అనరూ చెప్పరు
తల ఒకటి ఇస్తే మంచిగా తింటారు కదా
అవును
వాళ్ళ కట్ల అంతా అంతే ఆడుంటాయి మనమే డబ్బులు పెట్టి కొనేలా చేస్తారు
ఆ
హ
ఏందో ఏమో బాసలు
బయట కొనుక్కో తినండి
బయట కొనుకొని తినాలంటే ఆస్తులు సరిపోవు ప్రతి రోజు
రోజు తింటా ఒకసారి తింటె చాలు
అంతే ఒక రోజు తింటే ప్రతి రోజు దినలనిపిస్తది
ఉ
తలకాయ నొస్తాంది
ఎందుకు ఎక్కువగా చదివేసుకున్నాడ
అదొక్కరే తక్కువ అది తప్పవన్ని ఏస్తాం
ఉ
అందుకు సెల్ ఎక్కువ చూస్త అంటే నస్తా ఉంటది నిద్రపోకుంటే నస్తా ఉంటది
ఏం చేస్తారు పడుకోకుండా
ఏమో తొందరగా మెల్కు వచ్చేస్తది రాత్రి తొందరగా నిద్ర పోతా కాబట్టి
ఉ మంచిదే కదా పొద్దునే లేస్తే
ఏం చేయాల పొద్దునే లేసి నిద్దరే రాదు అసలు పొద్దున
నాకు పొద్దునే ఇంకా పడుకో పడుకో అని చెప్తా ఉంట నాకేమో అసల్ లేయాలని
నువ్వు ఇంకా అస్సలు లేయబుద్ధి కాదు అదే హా ఏదైనా సెలవు వస్తే మాత్రం ఇంకా తొందర మెలుకు వస్తది
మ్మ్
ఏం పెడతారు ఇప్పుడు
ఆ
ఇప్పుడు ఏం పెడతారు మీకు
ఇప్పుడా వాళ్ళకి ఒక ప్రక్రియ ఏం ఫాలో అవ్వరు చి అట్లెయోమ్ మ్మ్ కొనసాగించరనమాట ఏది బడితే అది అయితాం టారు మేము అదే వింటా ఉంటాం
మ్మ్ హు
మ్ అసల్ నీతో మాట్లాడతంటే
టైం
ఆహా కాదు దాంట్లో ఏమో సున్నా సున్నా అని చూపిస్తుంది పైనేమో ప్రోగ్రెసివ్ ప్రోగ్రెస్ అదేమో ఎనిమిది నిమిషాలని చూపిస్తాంది
అవునా ఉండుండు నేను చూస్త ఎక్కడ జీరో జీరో
ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నాం కదా
అక్కడ ఎనిమిది ఇరవై మూడు ఉంది
ఇరవై మూడు ఉందా ఎనిమిది ఇరవై ఎనిమిది ఉంది ఎనిమిది ఇరవై ముప్పై రెండు ఉంది
ఆ అవును
మరి దీంట్లో సున్నా సున్నా అని చూపిస్తాంది
దేంట్లో ఇంకొకటెంది
పైన పైనా వివో ఐపి కాదని చెప్పి ఎనిమి ది నలభై ఆరు ననుంది మాములు గ్రీన్ కలర్ లో ఉంటది కదా ఆకుపచ్చి కలర్ లో ఆకుపచ్చ కలర్ లో సున్నా సున్నా అని అంది
లేదువే నాకు రెండు దగ్గరలో ఎనిమిది చూపిస్తుంది
ఏందోబ్బా
మ్మ్ మళ్ళీ కాల్ అయి అయిపోయినాక మళ్ళీ చూడు వస్తదా రాదా కాలంతా అయిపోయినాక మళ్ళీ
లేదంటే ఇంతసేపు చేసింది వృధా అయితది
మ్మ్
ఆ
మా అమ్మ కూడా నేను అట్లే మాట్లాడితే అది చూపినే లేదు
ఆహా పైన మాత్రం చూపిస్తాంది
ఉమ్మ్
ఏందో అసలు ఉమ్మ్ చూపిస్తే మేలే
ఉహు ఇందాక వచ్చిందా పోయినప్పుడు
ఆహా అది అసలు తీసుకొనే లేదు
ఆహా
ఎట్లుండేది అట్లే ఉంది
ఉమ్మ్
ఉమ్ ఇంగ చూడాల ఇప్పుడు ఏమైతదో ఏమో
మళ్ళీ వస్తాది కదా
ఉమ్ సరే మరి ఉంటా
ఉమ్ సరే
ఉమ్